హాయ్ అండి
హాయ్ండి వినిపిస్తుందా మీకు
నా వినిపిస్తుంది
ప్రాబ్లం ఏం లేదు కదా
మ్ హు లెద్
ఆ ఓకే ఏం చేస్తున్నారు
ఎం లేదు ఇప్పుడే పనలని కంప్లీట్ చేస్కొని కూర్చున్నా అవునండి
అ అ మీది లవ్ మ్యారేజా అరెంజ్ మ్యారేజా
లౌకమ్ అరేంజ్
ఓ ఓకే ఏంటి స్పెషల్ ఈరోజు
మాది స్పెషల్ వచ్చేసి గుత్తోంకాయి కర్రీ
ఫేవరెట్
అవునా మీది ఎం గారు
మాగా వచ్చేసి దొండకాయ టమాటా ఆ
హ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా
మాది అరేంజ్ కమ్ లవ్
హ్మ్ ఓకే
ఓకే
ఫస్ట్ మ్యాచ్చా
ఆ అవును
పెద్ద మార్చసేమ్ జూడ్లే అయితె మీరు సింగిల్ మ్యాచ్ తోటి ఓకే చెప్పేసారా
ఆ మీ ఎన్ని ఇయర్తోతుంది మీ మ్యారేజ్ అయి
నాకు మ్యారేజ్య వన్ ఇయరే కంప్లీట్ అయిందండి సెకండ్ ఇయర్
ఓకే
మేవ
మాది ఎయిట్ ఇయర్స్ అవుతుంది
మారి జయి ఏటీఎస్
అమ్
గ్రేట్ బానింగ్
వో
మా ఇద్దరికి పరిచమే నైన్ ఇయర్స్
ఓకే మా మా ఇర్పుచ్చం టెన్ ఇయర్స్ మాది
మగ
ఓ టూ ఇయర్స్ కలిసి ట్రావెల్ చేసాం తర్వాత థర్డ్ ఇయర్ లో మ్యారేజ్
సూప సూపర్స్ అలగ
వో వో అంటే ఇంట్లో ఒప్పుకున్నారా మీది అమ్మ వాళ్ళు
ఒప్పించుకున్నామండి కొలేదు
అయ్యో
ఎవరుప్పుగాంటారు ఎవరు తప్పుకోరు కదాంటి ఇంటర్వ్యూ ఇదినంటే
ఓకే అయినా అంతా స్ట్రాంగ్ గా ఒప్పుకుందా అంటే గే నవ్వే డేస్ చాలా కష్టం అది కూడా
ఉ అది కూడా నిజమే అనుకోండి
బెటర్ కొంతమంది మరీ దారుణంగా చేసేస్తున్నారు లఘు చేస్తున్నారంటే ఇంకేమేమో వాళ్ళను విడ గుట్డం మీద ఒకటి చేసేస్తూ ఉన్నారు ప్రజెంట్ దానికంటే కొంచెం టైం కింది తీసుకున్నా కాని ఒప్పుకుంటే బెటర్ కదా
హ
దానికంటే చాలా నయం
కొంచం లైఫ్ లో సెటిల్ యి అడుగుతే వ వాల్గుడ్తే ంటారని నా ఫీలింగ్ డైరెక్ట్ పోయి అడిగేస్తున్నారు ఏమంది ఈ మధ్య కొంతమంది దారుణంగా వెళ్ళి డైరెక్ట్ అడిగేడాలు చేసేడాలు చేస్తున్నారు
టీనేజ్ వళ్ళ లేజ్ అంతే ఇం ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ లోనే లవ్వు అదక అట్రాక్షన్ అంత ఈ అదొక్కడు పట్టుకొని ఈ లవ్ అని చెప్పి ఏమేవో పిచ్చి పిచ్చి చేసినలు చేస్తుంటే పేరెంట్స్ కైనా కోపం వస్తుది
ఆ
వాళ్ళచతకి కూడా కూడా వినాాలు సట్ కొ అంటే ఇద్దరిది తప్పు ఉంటుంది కొంతమంది పేరెంట్స్ ఏమో క్రూయల్ గా బిహేవ్ చేస్తారు అకే స అద్దుూ అది కొంతమంది పిల్లలు వీళ్ళే పిల్లలే కొంచెం క్రియల్ క్రియల్ గా బిహేవ్ చేస్తారు
అవునండి
ఎవరిని మనం కరెక్ట్ అని చెప్పలేము కొంచెం కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు కొంతమంది న్యూట్రల్ గా ఉంటాడు అంటే సెటిల్ అవ్వండి సెటిల్ అయితే మేము మ్యారేజ్ చేస్తామని కొందరు అంటారు మెచ్యూర్ గా ఆలోచించే పేరెంట్స్ ఏమో అట్లా చేస్తారు ఇయా కొ జమ్మూ ఇక్కంగా అయ్య ఆ తన వేసుకోద్ ఈతర ఎేస్ కొద్ అట్లాంటివి అలాంటివి ఉన్న వాళ్ళ ఏమో ఏం వేరేగా బిహేవ్ చేస్తారు కొంచెం వైల్డ్ గా వాళ్ళకి నచ్చిందే చేస్తూ పిల్లల మీద ప్రెజర్ పెడుతూ ఇక ఒక రకంగా చేస్తారు చూ స్తుున్నాంగా ప్రెసెంట్ ఇప్పుడు సమాజంలో చాలా డైలీ ఏదో ఒక న్యూస్ వస్తానే ఉంది అట్లాంటిది
హ
ఒకప్పుడు అసలు ఉండేవారు కాదు అసలు ఒకప్పటి జనరేషన్ కు ఇప్పటికి జనరేషన్ కు చాలా అంటే అసలు చాలా డిఫరెన్స్ ఉంది ఒకప్పుడు ఒక జనరేషన్ ఉంది అని కూడా ఎవరికి గుర్తు కూడా లేదు ఉయి తుంది ఇలాంటి జన్ జనరేషన్ నీయ అట్లా తయారయిపోతన్ మనుషులు
నిజమె అన్ని
దాంట్లో చాలా వరకు సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉన్నది. చాలా మంస్ సోషల్ మీడియా నేను ఇన్స్పైర్ గా తీసుకొని దాంట్లో జూస్ చేస్ చూసి, ఏవేవో చేయడం పిచ్చి పిచ్చి చేష్టలు
పిల్లలకి ఫోన్స్, చిన్నప్పుడే ఫోన్ చేయడం వల్ల అట్లా ఎఫెక్ట్ అయితది.
చాలా అంటె చాలామందిని, చాలా మందిని చూస్సాన అస్సల్, మొబైలే ప్పుడు చూడు పిల్లలకు మొబైల్ వాళ్ళు ఏడిస్తే మొబైల్ విల్లా కన్వీనియన్స్ కోసం పిల్లలకు మొబైల్ అలవాటు జేయడం.
నిజంగా
వాళ్ళు వేరే వాళ్ళతో ముచ్చట పెట్టడం మా మాట్లాడం కోసం మొబైల్ ఇచ్చి పిల్లల్ని ఒక పక్కకు కూర్చోబెడత అంతే ఇంకా అయిపోతది.
ఉ నేపోను మొబైల్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నర్.
చాలా అసలు లేనిపోని రోగాలు వస్సున్నాయి, చిన్న పిల్లలు మొబైల్ జెయ్ బట్టి
అవునా
ఆ చ్ జనరేషన్ మారుతుందేమో, అని ఆ ఇవైతే మారవ్.
మారో ఏ పష్ చిక్ చిక్
హు, ఎప్పటికి అంతే ఇంగ
తెచ్చుకొన్ అనుకోన్నా చూడాలి ఇంకా పోన్ పోన్ జనరేషన్ ఎట్లా అయితు
ఉ మన మన బ్యాగ్ మా ఆ ఓకే ఇప్పుడు ఇనబడుతుంది. మన వెనక్ ఒక్క జనరేషన్ వాళ్ళు చాలా వరకచ్ బెట్ర్ ర్
చీప్ ఇప్పటికప్పటికి ఏదో ఒక కొత్తదివత్తునే ఉంది. అట్లానేం అనుకోలేము. కాకపోతే ఎవరేం చేయలేం. అయ్యే దాన్ని ఆపలేం, మన వెనక జనరేషన్ లో చాలాడి. ఫోల్ సున్నాయ్ ప్రెసెంట్ జనరేషన్ లో చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి ఈ జనరేషన్ కి తగ్గట్టు ఏదో ఒకటి ఉండే ఉంటది
కీ క్ డిఫాల్ట్స్ ఉన్నా గాని మరీ ఇంత దారుణంగా ఇంత ఆ చిన్న
ఓక్ ఒకప్పుడు మరి చిన్న చిన్న పిల్లలకి పెళ్ళి చేసి తది కదా అండి బిఫోర్ ఏంటిది వాళ్ళు ఇప్ టియర్స్ సెవన్ ఇయర్స్ అప్పుడే పెళ్లి చేసేది
అప్పుడు చేసారు కానీ ఎంతో కొంత వాటిని అవాయిడ్ చేస్ కుంటూ వచ్చార్
ఒక్కొక్కలి ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్లు వేసుకునేదన్ దె ముసలళ్లకి చిన్న పిల్లల నిచ్చి పెళ్లి చేేసేది
అది ఎవరో ఎవరో ఒకరు అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నే తగ్గుతూ ఇప్ ఇప్పుడైతే తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఫ్యూచర్ లో తగ్గుతూ వస్తుంది అనే నమ్మకం మ్మ్ లేదు కదా ఇప్పుడు జరిగేవి ట్రెండ్ అని మనం అనుకుంటాం గాని దాని వల్ల గుడ్ కంటే బ్యాడే ఎక్కువ చూపిస్తుంది మంచిగా యూజ్ చేసుకుంటే ఓకే దేన్నైనా
ఎప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి న్యూస్ ఛానల్స్ ఇలాంటివి లేవు కాబట్టి టీమ్ పెద్దగ కనిపించేదిగా ఇప్పుడు గావట్ టి అంది అనిపిస్తుంది
మ్మ్ ఎంత అయినా రఅవి చూస్తే చెడిపోతున్నారు మనుషులు కూడా దేనైనా మంచికి వాడుకుంటే ఏదైనా బాగుంటుంది దాన్ని చెడుకు వాడుకుంటే ఏదైనా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇంగా మనం యూజ్ చేసే విధానం బట్టి ఏదైనా గుడ్డ బ్యాడ అనేది రిజల్ట్ వస్తది.
అవునులేండి
హ్మ్ ఓ
వో
కనీషం కాల్ కాలు కనిపించ
సారీ
హలో ఆ ఓకే లంచ్ లంచ్ అయి్యందా మీదిలో
అయిపోయిందం అండి ఎప్పుడు మీది
హా అయిపోయింది ఇంతకుముందే తని అట్లా కూర్చు కూర్చుని ఉన్న
ఓ
మీరు షాపింగ్ చేస్తారా అప్పుడప్పుడు
ఆ అంటే పెద్దగా ఏం చేయలేదండి
అవునా ఓకే నేను మొన్నడే చేసాను మా నార్మల్గా ఆఫ్లైన్ షాప్క వెళ్ళి చేసాను బాగుంది కలెక్షన్ బాాల బానే ఉంటుంది కలెక్షన్ కూడా బాగానే ఉంది నార్మల్గా ఆఫ్లైన్ షాపింగ్ చేసాను
అవునా
ఉ
ఇవెం పర్చేస్్ చేసారు ంట
కుర్తీస్ కోడ్సెట్స్ నార్మల్ వెస్టర్న్ వేర్ లాంటివి తీసుకున్నాను
ఆ
ఓకే బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఓకే క్వాలిటీ కూడా బాగుంది
అవునాప్ప అంటే
హలో
సరే అండి ఉంటా
ఆ ఓకేండి